హ చెప్పండి ఏంలా ఇప్పుడే బట్టలు ఉతకాల్సి ఉండింది మిషిన్ క్కేసి
మీరే కదా ఉతుక్కునేది ఎప్పుడూ హలో
విన్పిస్సాందా
ఆ విన్పిస్సుంది మీరే కదా ఉతుకునేదెప్పుడు వాషింగ్ మిషిన్కెయ్యరు గదా
అంటే ఉదుకుంటండి ఇప్పుడస్సలు ఓపికలే ఎందుకంటే టు టూ త్రీ వీక్స్ నుంచి బట్టాలున్నై ఇంకా మరీ ఏమి లేవన్నమాట
క్కువున్నాయా రెండు మూడు మూడు వారాల్కోచ్చేయన్ని బట్లూ
ఆ వస్తాయండి నా నేనంతే అంటే ఫిడీల్లో ఇంటికెళ్ళింటి గదా మనం మనం బట్టలు అంటే లైక్ మనం వేస్కోనేవి ఉంటై చూడండి
ఉ ఉ
అవైతే ఉంటై ఒక సిక్స్ సెవెన్ పేర్స్
ఆహా అంతేలే నావి గూడా ఇంచుమించు హు
ఒక వీకేమో ఇంటికెళ్ళా అప్పుడు ఉతీకేసా అంటే ఒక రెండు మూడు జతలు ఉదుకేసా ఇప్పుడు తక్కువున్నాయంటే నేను ఓ డే బై డే స్నానం జేస్తా
ఓ ఔ ఓకే ఓకే
అసలు బట్టలు ఉత్కక్కల్లా మిషిన్కెళ్లా ఇంకా లాస్ట్ ఇంకా లేదు అన్నప్పుడు ఆపేస్తాండి
ఉహు
ఉతకల్ల హు లేదు వేసొచ్చా అ లిక్విడ్ ప్యాకెట్ చేత్తో తీసేకరాక నోట్తోతీస్నా నోరంతా లిక్విడ్ లిక్విడ్ ఉంది
ఉ
ఇంగప్పుడే సూపర్ మార్కెట్ కెళ్ళుంటిని
ఉహు
ఇంకక్కడ బైట గోబీ కావాలంటే మా స్నేహితురాలు తీస్కోని అయ్యో కరెంట్ పోయింది
ఆ ఔను
మీరు వైఫై కనెక్ట్ చేస్కున్నారేమో చు
లేదు లేదు నా నాదే నా నెట్ ఇందాకట్నించి మీరు చేస్తేనేత్తను నేను చేస్తా మీరు ఎత్తరు మీరు
ఆ బిజీ ఆ అంతేనండి లేదు ఫస్ట్ చేసా కదా అప్పుడు మళ్ళీ మీరు రిటర్న్ కాల్ చేసారు సైలెంట్ లో ఉన్నింది ఇంకా పట్కోనే ఉన్న కానీ విన్పియలా మళ్ళీ మీరు బిజీ మళ్ళ నేను బిజీ మళ్ళీ మీరు బిజీ మళ్ళీ నేను బి
అది మళ్ళీ నేను వేరే వాళ్తో మాట్లాడతొననా ఇంక మీరు చేస్తావున్నింన్నరు ఇంక అట్లే సరిపోయింది
ఇంకా ఆ స్నేహితురాలు ఇంకో స్నేహితురాలు కూడ చేసింది చైనా ఫోను అని
ఉ ఉ
ఆ చేద్దువుండు తింటాన్నా అని చెప్పా ఇంకా మీరిద్దరు మాట్లాడ్నారేమో
ఆ చెప్పింది చెప్పారు ఇట్ల మీరు చేస్తాం మళ్ చేస్త అన్నారు అనని ఉ హుహ్ ఇంకేంటండి మరి నైట్కేం పెడ్తరు
ఏమో అండి తెలీదు
ఉ మీకు ఒక ఫిక్స్డ్ మెను అంటూ ఏముండదులే
హు అవునండి అదే బాగు ఎట్లండి మీరు రేపొస్త అన్నారు
ఆ అవును ఏమన్న మంచి సినిమా చుద్దాం
అదేదో షిప్ డిటెక్టివ్స్ అని విన్నా అండి షిప్ డిటెక్టివో ఏదో ఆ అమ్మాయి ఉంది చూడండి ఏమో అండి తెలీదు ఆ మన పక్కా ఇంగో అమ్మాయి చూడండి మనతో పాటు మీతో పాటు రేపు అమ్మాయి చూసేసిందంట బాగుంది అనింది ఇంకా ఆ అమ్మాయి చూసింది కాబట్టి ఇంక ఏడుస్తాది
ఖచ్చితంగా ఏడుస్తది చూసేసాను అని
ఉ
ఉ చెప్తా ఉన్నింది ఆ సినిమా చూస్తే మనం గొర్రెల్ని ఎక్కిరిచ్చము అన్నట్లు చెప్తావునింది
ఉ చూ ఇంగ మనం ఆ అమ్మాయి చూసింది కాబట్టి ఇంగ చూడొద్దులేండి
హు హు అవును
పాత మూవీ చూస్తే బాగుంటుందేమోనండి తెలుగులో
చూద్దాం రేపు మనం చూసేవే ఆ పాప జూడదు ఆమె చూసేది మనం జూ
ఉ బెస్ట్ ఆ పాప చెప్పింది చూడ్డం బెటర్ అంటే పాత మూవీస్ తెలుగులో పాత మూవీసుంటై గదా వెంకటేష్ గారివి అట్లా కొంచెం ఫన్నీ ఫన్నీ మూవీస్ అవి బాగుంటై అంటే అవి పెట్టుకున్నామనుకోండి మనం అప్పుడు మంచి ట్రోల్ చేస్కోవచ్చు
అవునవును
చూద్దాంలేండి రేపు తినేసి వచ్చేయండి నైట్ నా మాప్టీ
తాం ఇంకెట్లో పెడితే ఒచ్చేస్త
హా పెడ్తే తినేయండి లేకపోతే ఒచ్చేయండి ఇక్కడ మ్యాగీ చేస్కుందాం మంచి సిన్మ ఆ ఒక ప్యాకెట్ ఉంది ఇంకా చీ అప్పుడే పోయి తెచ్చుకున్న తెచ్చుకుంటంటే
ఉ
ఒక ప్యాకెట్ ఉన్నింది మొన్న దేనికో దెచ్చ
హు కాలంటే మేం దెస్తాం లే ఒచ్చేట
నేన్కూడొస్తాలేండి ఇంగ సూపర్ మార్కెట్ కట్లే కిందకొచ్చి మీతో పాటు హు
మ్మ్
కాఫీ ప్యాకెట్ ఉత్త కాఫీ కాదండి పాలు కూడా తెచ్చుకోవాల ఔను షుగరు షుగరుందనుకుంటా అండి చక్కెర బెల్లం గూడుంది
ఒద్దులే మనం చక్కెర్తోనే తాగుదాంలే
ఆ చక్కెరుంది చూస్తా
ఉ
ఇంగంతే కదండి కాఫీ మ్యాగీ
మ్యాగి సిన్మా
ఉహు ఉహ్
ముచ్చట్లూ ముచ్చట్లే ఎప్పుడు మనం పెట్టుకుంటాం లే అది వేరే విషయం
ఉ ఆ అమ్మాయి ఉంటే చాల్లేండి యాడికైనా ఎల్పోతాం
ఉమ్ అవును ఉ మి మీ రూం వాళ్ళు ఏం జేస్తున్నారు
ఏం లేదండి వాళ్ళు ఫోన్ చూస్తా ఉన్నారు ఈరోజు మంచి ఫన్ ఉన్నింది కదండి అస్సలు మీరు మిస్ అయిపోయినారు గానీ ఎంత కామెడీ ఉనింది ఆ అమ్మాయి ఇంకొకమ్మాయి ఏదో ఆడుకున్నాము అది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది దెల్సాండి అస్సలు ఏదో ఆ సమంత నుంచి స్టార్ట్ అయిందండి ఏదో వచ్చిందండి టాపిక్ అది గుర్తులేదు మేము నడ్చుకుంటూ వస్సాంటిమి తినేకని అమ్మాయి సమంత ఇట్లా రెండో మ్యారేజ్ చేసింది సమంత ఏం లవ్ చేసింది కానీ నాగచైతన్య లవ్ చేయలేదు అనేదో చెప్పింది అక్కడ నుంచి ఇంక అంతే కదా నచ్చని దాంట్లో ఉండడం కం విడిపోవడం బెటర్ గదా అని నేను చెప్పా ఆ అమ్మాయి ఒచ్చి లేదు అట్లే ఉండల్లా మా పేరెంట్స్ అయితే నీకేం చేస్తారంటే మా పేరెంట్స్ అయితే చూసి చేస్తారు అది ఇది చె అక్కన్నించి పట్టుకున్నాం అక్కన్నించి పట్టుకున్నామండి మీరు వచ్చే దాకా ఆ అమ్మాయి టాపికే తినేకి కూర్చున్నప్పటినుంచి ఎంత ఫన్ ఉనిందో అమ్మాయి ఒప్పుకోదు డివోర్స్ అంటే మేమా ఫిక్సీ గుండే ఇటు డివోర్స్ ఇచ్చై అన్నమాట ఇచ్చేస్తానన్న మాట ఆ అమ్మాయి నోట రావాలా ఆ అమ్మాయేమో చెప్పదు
హు అందరూ మంచోల్ళ అనుకునేస్తే ఎట్లా ఇప్పుడు నాగ చైతన్య సమంత గూడా పెళ్ళికి ముందు బానే ఉన్నారు పెళ్ళైన తర్వాత గదండి ఒచ్చిం
స్టార్టైంది నిజంగా ఫైవ్ ఇయర్స్ ఇప్పురేమండి ఆ ఉండ్లేదు ఇంకా మీరెట్లాంటారంటే ఉంటుం దీ రియల్ లవ్ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అదీ ఇది అడిగినారు రియల్ లవ్ అదీ ఇది చెప్పింది ఆడ్నించి ఎక్కన్నించి ఎక్కడ్కో ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ ఉంటే అబ్బాయి సైకో అయితే ఏం చేస్తారు ఎంత ఎల్లిపోయిందంటే లాస్ట్ కి నే నేనే ఎంత పాజిటివ్ గా ఉందంటే అమ్మాయి చాలా ఫాంటసీ వరల్డ్ లో ఉందనమాట
అందరి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఎవరు దొరకరండి
హు ఔనండి ఉ ఔనండి అదట్లా ఫుల్ కామెడీ ఉనింది ఈ రోజు నన్నేమడిగ్తే నేను మాటి మాటి ఏం జరిగిన డివోర్స్ డివోర్స్ నా ఇగ అక్కడ ఫన్నీబాగ క్రియేట్ అయిపోయింది
ఆహా తర్వాత మీరు చెప్పారు కదా మాకు
ఆ చెప్పానులేండి ఏదో
ఏ దానికన్నా అంటే ప్రతి దాని కీ ఆ క అమ్మాయి చెప్పినట్లు అనుకున్నట్టు జరగదు గదా
ఉమ్ అమ్మాయి ఏమంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా మంచోళ్ళని చూసి చేస్తారు ప్లస్ మా రిలేటివ్స్ లో ఉన్నోళ్ళందరు మంచోళ్ళే అట్లా జెప్తుందండి ఆ అమ్మాయి అసలు మేము తీసుకోలేక్పోతాన్నాం సరే పెళ్ళైంది ది గార్లో చెడ్డోడైపోతే ఏం చేస్తారండి
ఉ
ఆలేదో ఉండరు అట్లుండ్రూ ఎందుకుంటారు అసలు అబ్బాయిలు అట్లు ఉండరు అంట
అయినా పెళ్లి అవ్వకముందు అందరూ బానే నటిస్తారండి తర్వాతనే ఒచ్చినోళ్ళు బయటపడేది ఆ అ ఆ
ఇంక అట్లే అట్లే ఇంగా మన స్నేహితులన్ని క్వశ్చన్ కుడా అడగలేకపోయినా నేను ఒక స్నేహితురాలు
ఎవరు ఇంకో స్నేహితురాలబ్బా ఆ రేపు అడుగుదాంలే రేప్ రేప్ కంటిన్యూ జే
ఉహు యా స్నేహితురాలు చెప్పండి
స్పెక్ట్స్ పెట్టుకొని ఎవరు
ముస్లిం స్నేహితురాలండి
ముస్లిమ్స్ అయిపోయింది కదా
అంటే ఇంకేం నెగిటివ్ గా క్వశ్చన్స్ గూడా వేయలేకపోయినం కదా
దా అది మాత్రం నిజం గా నేను అమ్మాయి కదే చెప్పాను
ఉహు
నీక్ నెగటివ్ గా అడగ్లెక్పోతున్నాను అనని
ఉహూ
ఉమ్ ఏం అడుగుదాం అన్నా బాగుండదండి అది
ఉ ఔనండి వాళ్ళు
అనిపిస్సది ఉమ్ ఇంకేంది మరి
చెప్పాలండి మీరే
మీ ఇంకో స్నేహితురాలు చెప్పినట్లూ నేను సారీ చెప్పను వాళ్ళే చెప్పాలి ఇంకా ఇంకా ఎందో చెప్పారు గదా అవన్నీ అవ్వాలి
అవులేండి అంటారు గాని అందరు సర్దుకుంటారు కానీ హ
ఇంకేం మరి తిన్నారా
లేదండి ఇంకా తినాలి గోబీ తిన్నా అసలు ఎందుకు తిన్నానా అనిపించింది అంటే నాకీ నచ్చదది ఒకవేళ తింటే ఇంకేం తినబుద్ది కాదు
ఆహా అవును మీరు మాముూలుగనే గోబీ తినరు గదా ఎందుకు తిన్నారు ఈ రోజు
ఊరికే అ మ్మా స్నేహితురాలు అడిగింది తీసుకుంటాంటే నాగ్గుడా ఎందుకో తీసుక్ కుందాంలే అనిపించింది అదేమో
ఉమ్ ఊ ఉమ్ హ్ ఇంకేమయితే
చెప్పాలండి మీరే
రేపొస్తున్నారా కళాశాలకి
రేపు శనివారము సగం మంది రారు
వే వే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో పరీక్ష ఉందంట
ఏం పరీక్ష అవును అందరికీ ఉందండి అదీ
మనగ్గుడ ఉందా
మనగ్గుడ లాస్ట్ వీక్ ఉండింది ది కదండి
లాస్ట్ వీక్ ఉండిన్ ఏమో వాళ్ళకి ఈసారి మధ్యాహ్నం మూడు గంటలు ఎగ్జామే అంటా
మనగ్గుడ ఉంటుందండి
కాపొతే మనకేం చెప్పలేదే దాని గురించి
చెప్పరు గానీ ఉంటుందండి మామూలుగా సాటర్డేస్ ఉంటాయి గదా
ఆ ఆ
అయినా ఎవ్వరు రారండి సాటర్డే షీట్
అవునవును
ఆయన గ్గుడ ఏం పట్టిచ్చుకోడు సాటర్డే ఒక్క రోజు
అవును అసలవును సా సాటర్డే మధ్యాహ్నం నుంచి రాకపోయినా పెద్ద లె లెటర్స్ ఏం తీస్ కోట్లేవు
ఉమ్ సాటర్డే రాకున్న ఎం పట్టిచ్చు కోర్లే అది గూడ ఇప్పుడు ఫస్ట్ సాటర్డే కదా ఇది ఇంకా ఉమ్ ఉ
ఉమ్ ఇంకేంటండి సరే అండి బాయ్